హలో
ఆ హలో అండి వినిపిస్తుందా? నమస్కారం అండి
నమస్కారం అండి. వినిపిస్తుంది.
ఆ ఓకే మనం ఈ రోజు ఆహారం గురించి మాట్లాడుకుందాం ఓకేనా అండి.
ఆ ఆహారం గురించి మీరు మంచి టాపిక్ తీసుకున్నారు. మనం ఈరోజు ఆహారం గురించి మాట్లాడుదాం. ముందుగా మీరు చెప్పండి అసలు ఆహారం అంటే ఏంటి?
ఆ ఆహారం మన జీవితానికి చాలా ముఖ్యమైనది ఎందుకంటే అది మన శరీరానికి కావల్సిన శక్తి ఆహారము అందిస్తుంది. కదా అందుకోసమే ఆహారం అనేది చాలా అవసరం
అవును చాలా బాగా చక్కగా చెప్పారు. మనకు మానవులకకే కాదు పశువులకు పక్షులకు, చెట్లకు, ప్రతి జీవికి ఆహారం అనేది చాలా ముఖ్యం కదా?
అవునండి ఆ ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా అంటారు కదా. అందుకోసమని ఆహారం ప్రతి జీవికి కూడా చాలా అవసరం అండి.
అవును, ఇప్పుడు చెప్పండి మీరు అసలు అల్పాహారంలో ప్రజలు అనే వాళ్ళు ఎలాంటి భోజనం తీసుకోవడం మేలు అండ్ ఎలాంటి భోజనం చేసుకోవాలి అల్పాహారంలో అనేది కాస్త మీరు చెప్తారా?
ఇప్పుడు అల్పాహారం విషయానికి వస్తే మార్నింగ్ లేసి టిఫిన్ చేస్తారండి. ఇడ్లీ, దోశ, వడ ఇలాంటివి మామూలు భోజనం చేస్తారు. కానీ మధ్యాహ్నం భోజనము లో మాత్రము మనము ఏందంటే ఆ ఎక్కువగా ప్రోటీన్లు గాని, ఆ కొవ్వులు గాని మళ్ళీ విటమిన్స్ గాని, ఖనిజ లవణాలు గాని ఉండే ఆహార పదార్థాలను మనం మధ్యాహ్నం ఎక్కువగా భుజిస్తూ ఉంటామండి.
అవును మీరు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మనకు ప్రోటీన్స్ రావాలంటే ప్రోటీన్స్ మనకు ఎక్కువగా ఉండాలంటే మనం ఎలాంటి భోజనాలను స్వీకరించాలి.
అయితే ప్రోటీన్ల విషయానికి వస్తే పప్పు దినుసులలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఆ మాంసకృత్తులలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి మనం ఎక్కువగా మధ్యాహ్న సమయంలో పప్పుని ఎక్కువగా భుజిస్తూ ఉంటామండి. ఈ
అవును మీకు మంచి అవగాహనే ఉంది. అయితే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే, ఇప్పుడు కొంతమంది పిల్లలు పొద్దుగాన్న సమయంలో ఆల్ఫా అల్పాహారం చేయకుండా వారు బళ్లకు గానీ లేదా కాలేజీ కి వెళ్తూ ఉంటారు కదా మనము ద్ పొద్దున అల్పాహారం చేయకుండా కాలేజ్ కి గానీ స్కూల్ కి గానీ వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు.
అంటే ఉదయాన్నే లేవంగానే మనం కొన్ని కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కంపల్సరీ స్నానం చేసిన తర్వాత, అల్ఫారం తీసుకొనే పాఠశాలకు గాని ఏదైనా ఉద్యోగానికి గాని వెళ్ళలే వాళ్ళు వెళ్ళాలి. అలా కాకుండా మనం అలానే వెళితే మన ఆరోగ్య పరిస్థితి విషమించే విషమిస్తాది. ఎందుకంటే అనారోగ్యానికి మనం గురవ్వాల్సి వస్తాదండీ.
అయితే ఆహారం అనేది మనకు చాలా చోట్ల నుంచి జరుగుతుంది. ఉదాహరణకు చూసుకున్నట్టయితే జంతువుల నుంచి మనకు మాంసం అనే ఆహారం దొరుకుతుంది. అలాగే చెట్ల నుంచి మనకు ఆకుకూరల ఆహారం దొరుకుతుంది. కదా సో ఇలా మనకు వివిధ వివిధ ఆహారం, వివిధ వివిధ చోట్ల నుంచి మనకు ఆహారం దొరుకుతుంది కదా, సో ఇప్పుడు మనకు మనుషులకి మనుషులం మనం ఆహారం ఎలా తీసుకు ంటున్నామో అలాగే జంతువులు కూడా అలాగే ఆహారం తీసుకుంటూ ఉంటాయి కదా, వారి జంతువులు ఎలాంటి ఆహారం స్వీకరిస్తూ ఉంటాయి.
ఇప్పుడు జంతువుల విషయానికి వస్తే అవి ఎక్కువగా పచ్చటి గడ్డి అండి పచ్చటి గడ్డిని మేస్తూ ఉంటాయి. ఎందుకంటే పచ్చటి గడ్డి వేయడం ఒకటి మళ్ళీ తౌడు అంటారండి. పల్లెలలో తెలుస్తుంది తౌడు అంటారు తౌడుని ఎక్కువగా వేస్తూ ఉంటారు ఇండ్ల లో మళ్ళీ అన్నం తిన్న తర్వాత అంట్లు కడిగిన నీళ్ళలను కూడా ఆవులకు, గేదెలకు ఇలా వేస్తూ ఉంటారండి.
అయితే మనం ఆహారం అంటే, రోజూ తినే ఆహారం. మనం ముందుగానే, రేపు ఏం తినబోతున్నాం అనే అది ముందుగానే సమయానుసారం దాన్ని మనం అనుకొని తినాలా? లేదంటే ఏది పెడితే అది తినవచ్చా.
లేదండి ఆహారంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఎందుకంటే మనకు నిజానికి చూసుకున్నట్లయితే మనకు శక్తినిచ్చేటివి ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఇంకా మళ్ళీ బియ్యము. ఇంకా గోధుమలు, జొన్నలు ఇలాంటివి మన ఆహారంలో తప్పనిసరిగా ఉండాలండి.
అవును, అది వాస్తవమే మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అని మీ ఇంతకు ముందు కూడా అన్నారు కదా? ఇప్పుడు మనము ఉదాహరణకు మాట్లాడుకుంటే కొంతమంది సినీ నటులు మంచి ఆహారం తీసుకోవడం వలనే వాళ్ళకు ఇప్పటి వరకు డెబ్బై, ఎనభై వయసు ఉన్న వాళ్ళు ఇంకా యవ్వన దశలోనే కనిపిస్తూ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉన్నారు. మీరు గమనించారా ఈ విషయాన్ని.
అవునండి, అయితే వాళ్ళ ఎక్కువగా ఏంటంటే ప్రోటీన్లు బాగా ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం. మళ్ళీ పప్పు, పప్పు దినుసులండి మళ్ళీ గుడ్లు పాలు, చేపలు ప్రోటీన్లు ఇవి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఉంటారు ప్లస్ మళ్ళీ వాళ్ళు ఎక్కువగా ఆకుకూరలు గానీ కూరగాయలు. గానీ మళ్ళీ ఇక పండ్ల విషయానికి వస్తే ఆ టమాటా, క్యారెట్. అరటి, ఆపిల్ ఇలాంటి పలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళు. యవ్వనంగా ఉండే ఆ అవకాశం ఉంటదండి.
అవును మీరు నిజమే చెప్పారు అలాగే ఈ ఆహారం అనేది మన. ము ప్రతిసారి మారుస్తూ ఉంటాంటే పండుగలకి ఒక రకమైన అ. ఆహారం చేసుకుంటాం. పెళ్లిలకి ఒక రకమైన ఆహారం చేసుకుంటాం రోజు. రజు వారి మనకు రోజుగా డైలీ లైఫ్ లో ఒక రకమైన ఆహారం చేసుకుం. ఉంటూ ఉంటాం కదా. సో ఇలా మీరు చెప్పండి ఇప్పుడు మనము పండుగలకు కొన్ని ప్ర. త్యేక పండగలకు మనము అలాంటి ఆహారం మాత్రమే స్వీ. కరిస్తాం అలాంటి పండగలు ఆ ఆహారం ఏంటో మీరు కాస్త చెప్తారా.
ఇప్పుడు ఇక పండగల విషయానికి వస్తా అండి. ఎక్కువగా పిండి వంటలు చేస్తూ ఉంటారండి పిండి వంటలు వచ్చేసి మనకు ఎ. క్కువగా చేసుకునేటి రోజు చేసుకునేవి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో అంటే. స్పీడ్స్ ఎక్కువ చేసుకోవడము. లేదంటే బగారా రైస్ కానీ బిర్యానీ గానీ ఇలాంటి కొంత ఆహారాలు. చేంజ్ అవుతూ ఉంటాయండి అంటే ఆ రోజు ఒక ప్రత్యేకమైన వంటకాన్ని చేసుకొని. అందరూ భుజిస్తూ ఉంటారు అదే విధంగా మళ్ళీ కలిసి భోజనం చేస్తూ ఉంటారండి.
అవును ఇప్పుడు కలిసి భోజనం చేస్తూ ఉంటారు అని మీరు చాలా. బాగా చెప్పారు ఆ పాయింట్ మనం చూసుకున్నట్టయితే. ఇప్పుడు ఆహారం అనేది చాలా మంది చాలా కుటుంబాలలో అందరూ. కలిసి ఆహారం భుజించడం లేదు ఇప్పుడు మీరు చెప్పండి అందరు కలిసి ఆహ. హరం పూజిస్తే బాగుంటుంది అంటారా అండ్ అలాగే ఇప్పుడు మన. పిల్లలు గాని పెద్దలు గాని టీవీలు, మొబైల్ ఫోన్లు చూస్త. స్తూ ఆహారాన్ని భుజిస్తున్నారు సో అది ఎంత మాత్రం కరెక్ట్. మీ ఉద్దేశం ఏంటి దీనిపైన.
అయితే ఒకప్పుడు కుటుంబాలు కలిసిమెలిసి ఉండడం వల్ల వాళ్ళలకు. ఆ కలిసి మెలిసి. తినేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైతుందంటే దూర అయిపోతున్నారు దూరం అయిపోవడం వల్ల ఏమైతుంది. ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు పిల్లలు ఒంటరి వాళ్ళు కావడం వల్ల వాళ్ళు మొబైల్ ఫోన్లు. బాగా యూజ్ చేయడము వాళ్ళతో మాట్లాడే వాళ్ళు గాని కబుర్లు చెప్పే వాళ్ళు గాని లే. పోవడం వల్ల వాళ్ళు మొబైల్ ఫోన్ చూస్తూ గడుపుతున్నారు దాని వల్ల కొం. కొంత మంచి ఉంది దాని వల్ల కొంత చెడు కూడా ఉంది అండి.
ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆహారం అనేది మనకు. కొన్ని హోటళ్లలోనూ దొరుకుతుంది అలాగే మనకు బయట. ఆ చిరుతింలు అంటే బయట తిండి కూడా మనకు దొరుకుతుంది. మీరు చెమీ విషయం చెప్పినట్టయితే ఇప్పుడు మీరు చెప్తే. ఇప్పుడు బయట తిండి తినడం మేనంటారా లేకపోతే ఇంట్లో తల్లితండ్రులు. వండిన తిండి తినడం మేలంటారా.
అయితే పిల్లల విషయానికి వస్తే అండి ఎక్కువగా ఇంట్లో తిండికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఈ రోజులలో పిల్లలు ఏం చేస్తున్నారంటే బయటి ఫ్రుడ్కే ఎక్కువ ప్రాధాన్యత. ఇస్తున్నారు అదే విధంగా ఇక బయటి ఫుడ్ విషయానికి వస్తే. మాత్రం చాలా మంది పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటున్నారు ఆ జంక్. ఫుడ్డు విషయానికొస్తే తినే ఆహారం ఏ విధంగా ఉందంటే పిజ్జాలు తినడం ఆ మళ్ళీ బర్గర్లు తినడం ఎక్కువగా బయట షాప్ లలో చిప్స్ త్ తినడం ఇలా తినడం వల్ల వాళ్ళ ఆరోగ్య వాళ్ళకు ఆరోగ్య సమస్యలు వస్ స్తాయి అంటే అనారోగ్య సమస్యలు ఆ తలెత్తుతూ ఉంటాయండి
అవును మీరు చాలా బాగా చెప్పారు అలాగే ఇంతకు ముందు మనం పండగలు గానీ ఆరోగ్యం గురించి గానీ మనం చాలా బాగా మాట్లాడాము అలాగే ఈ ఆహార అం అనేది ప్రత్యేకంగా కొన్ని కొన్ని ప్లేసెస్ల్ లలో ప్రత్యేక ఆహారం అనేది దొరుకుతుంది మీకు ఆ విషయం తెలిసేవుంటుంది
అవునండి ప్రాంతాన్ని బట్టి ఆహారంలో కూడా మార్పులు అనేటియు జరుగుతూ ఉంటాయి ఏంటి అంటే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క ఆహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు
అవును ఇప్పుడు కొన్ని చూసుకున్నట్టయితే కొన్ని రాష్ట్రాలలో పూతరేకులు గానీ కొన్ని రాష్ట్రాలలో స్వీట్ గానీ కొన్ని రాష్ట్రాల్ లలో కేవలం పచ్చి టమాటోలు ఇలా పచ్చి పచ్చి కూరగాయలను తింటూ ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాలలో ఆ వివిధ వివిధ పశు పక్షులను కూడా ఆహారంగా భుజిస్తూ ఉంటారు ఈ విషయం మీకు తెలిసిందే కదా
అవునండి అవును అయితే ఇప్పుడు ఆరోగ్యమైన జీవితం కోసం మంచి ఆహారము అవసరం అయితే అదే విధంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా అంటారు ఎందుకంటే ఆరోగ్యానికి మంచి ఆహారమే పునాది అవునా కాదా
అవును మీరు చాలా కరెక్ట్ గా చాలా వాలీడ్ పాయింట్స్ చెప్తున్నారు
ముఖ్యంగా మళ్ళీ మనము ఎప్పుడైనా గూడా ఉదయం లేవగానే ఆ తగిన అంత నీరు తాగాలి అంటే మినిమం వన్ లీటర్ అన్నా ఉదయం లేవగానే పరిగడుపున కొంత గోరువెచ్చని నీరు తాగడం వల్ల గూడా మన ఆరోగ్యం బావుంటుంది మనం హెల్దీగా ఉండే అవకాశం కూడా ఉంటదండి
అవును ఆహారం అనేది ముఖ్యంగా అందరికీ చాలా అవసర ఆహారం లేకపోతే బలం ఉండదు మనం ఇలాంటి పని చేేయలేం ఆహారంతోనే మనం జీవిస్తాం అనేది నేను మీ దగ్గర నుంచి టి నేర్చుకున్న విషయం ఈ విషయాన్ని నాకు తెలిపినందుకు చాలా కృతజ్ఞతగా ఉంటాను
అవునండి మీరు ఈ రోజు ఆహారం గురించి చాలా గొప్పగా చక్కగా మాట్లాడారు అందుకు మీకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ ధన్యవాదాలు